హలో ఆ ఓకే హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎన్ ఇ పొద్దున్నే లంజ్ పొద్దున్నే టిఫిన్ అయింది
ఓకే ఎం జేస్తారు సిస్టర్
హలో
ఏం జేసారు టిఫిన్
పొద్దున్నే ఇడ్లీ చేసినాను సిస్టర్ ఇడ్లీ చేసి కారం చేసినాను
టే పిల్లలున్నారా
హలో
పిల్లలు సిస్టర్
పిల్లలు ఉమ్ ఒక బాబు సిస్టర్
ఏ క్లాసు
సిక్స్త్ క్లాసు
స్కూల్ కెళ్ళాడా
ఆ ఎళ్ళాడు సిస్టర్
ఏ స్కూల్ అండి
సీ ఎస్ కె లర్ స్కూల్
ఓకే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా
ఆ చేస్తున్నాను సిస్టర్
ఏం జేస్తున్నారు
ఆ పప్పు జేసినాను, అన్నం చేసినాను, రసం పెట్టాను
ఆహ
ఉ ఇంకా బాబుకి పొద్దున్నేనే లంచ్ బాక్స్ కట్టిచ్చేస్తున్నాను
ఆ హు
ఉ ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా బట్టలు ఉండాయ్ ఉతకలి
ఆ
ఉ
జాయింట్ ఫ్యామిలీయా సిస్టర్ మీది
ఆ అవును సిస్టర్
ఎవరెవరు ఉంటారు
అత్తమ్మామ నేను మా ఆయన బాబు
ఆ అందరూ ఓకే దగ్గర ఉంటారా
అందరం ఒకే దగ్గర ఉంటాము ఇంకా మా మర్ది వాళ్ళు వాళ్ళు మదనపల్లిలో ఉంటారు
ఉ
మేము ఇక్కడ ఉంటాము అమీర్లో
ఒకే ఒకే పిల్లలు స్కూల్కి వెళ్ళియిన తర్వాత కాళీ ఆ సిస్టర్ ఏదైనా వర్క్ కి వెళ్తారా
ఆ నాకు ఫ్లవర్ మిల్ షాప్ ఉండది అక్కడికి వెళ్తాను
ఉ పిండి షాప్ ఆ
ఆ పిండ్ షాపు
పిండేసిస్తారా ఆ
ఆ ఆ పిండి మిరపకాయలు దాన్యాలు రాగులు జొన్నలు ఇంకా తినేటీవీ ఐటమ్స్ అన్ని ఏవైనా సరే మెషినలా తెస్తూంటాను
ఓకే
ఆ
ఎ బీచ్కెల్లారా సిస్టర్ ఎప్పుడైనా
ఆ ఎల్లాం సిస్టర్
ఆ రీసెంట్గా వెళ్ళారా హాలిడేస్ లో
హాలిడేస్లో అంటే వన్ మంత్ అవుతాంది వెళ్ళి అందరం కలిసి సి వెళ్ళినాము బస్ మాట్లాడ్కొని వెళ్ళినాము
మీ ఫ్యామిలీగా మీ ఫ్యామిలీయా
అంటే మా వీదిలో వాళ్ళందరూ కలిసి ఏళ్ళము
మొదమీదంతా
హుమ్ కే కే మాట్లాడుకొని అందరము ఎళ్ళి బాగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్నం అక్కడ హుమ్ ఇంకా పొద్దున్నవి
దేవుడు ఎవరంటే ఇష్టం సిస్టర్ మీకు
నాకు శివయ్యే
వెళ్తారా టెంపుల్స్కి
ఆ వెళ్తా ఉంటాము
మీ దగ్గరలో ఉందా టెంపుల్
మ్ కొంచెం దగ్గరలో ఉండాది. వెళ్తాంటాం.
అంటే రోజు వెళ్తారా సిస్టర్?
ఆ రోజు వెళ్ళం సిస్టర్ వారానికి ఒకరోజు ఎప్పుడు ఉంటాం వీక్ లో నుంచి వెళ్తాంటం ఇంకా మీరు తిరుమలాకి వెళ్తా ఉంటరా? ఆ ఉన్నాయి సిస్టర్.
ఏమి ఏసారు సిస్టర్?
అక్కడ వ అక్కడ వరి ఇంకా మావిడితోపు ఉండాది చెరుకు ఎక్కువ పండిస్తారు మా సైడు.
ప్య
బెల్లం తయారు చేస్తారు బాగా.
గానుగాడతార
ఆ ఆడుతా ఉంటాము
ఆ
ఎక్కువ అవి టమాటాలు ఎక్కువ ఎక్కువ పండిస్తా ఉంటారు మా కల్ల అవ్ పోతాంటది
తిరుమల టెంపుల్ కెళ్లార?
అ ను అంటే టూ మంత్స్ అవుతాంది ఎళ్ళి ఈ వీక్ లో ఎల్లలనుకొనున్నాం సిస్టర్ ఎళ్ళాలి మ్
మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం సిస్టర్
నాకు బిర్యానీ
చికెనా?
ఇంక ఆ చికెన్ బిర్యానీ.
ఆ
ఇంకా పిల్లలకు అంటే బాబుకి కూడ అదే ఎక్కువ ఇష్టము.
మీరే చేస్తారా తెప్పిచ్చుకుంటార?
ఆహా మేం చేస్తాం ఇంట్లో
బయటకి వెళ్తూ ఉంటార?
ఆ బయటకి వెళ్తూ ఉంటాము. వన్ వీక్ ఆయనకి హాలిడే ఉన్నప్పుడు తీసుకెళ్తాంటాడు.
మూవీస్ కి ఏమన్న ఎల్లారా ఏ ఈ మధ్యలో
ఈ మధ్యలో ఎళ్లేదు నెక్స్ట్ అంటే పోయిన మంత్ ఎళ్ళినాము మూవీస్ కి ఇకనుంచి ఈ వీక్ లో పోవాలనుకోని ప్లాన్ చేసుకోనున్నాను.
ఓకె
మ్ మ్మ్ ఇంకేం సిస్టర్ మీ పిల్లలు స్కూల్ కి ఎళ్లార?
మా పిల్లలు స్కూల్కెళ్ళారు.
మ్
పాప సెకండ్ ఇయర్ పాస్ పోర్త్ నారాయణ స్కూలు మ్ మార్నింగ్ టిఫిన్ చేసాను ఉప్మా చేసి చట్నీ చేశాను. తినేసి లంచ్ తీసుకొని వెళ్ళిపోయారు. లంచ్ కి ల
ఉ
ప్రిపేర్ చేసేసాను పొద్దునే రైసు పప్పు సొరకాయ తాలింపు చేసేసాను లంచ్ తీసుకుని వెళ్ళారు ఈవినింగ్ సిక్స్కి వస్తారు వచ్చిన తర్వాత ఏదైన స్నాక్స్ ప్రిపేర్ చెయ్యాలి
ఒకే ఉహు
ప్రజెంట్ బట్టలు ఉతుకుతా ఉన్నాను
ఉ టెంపుల్కి వెళ్లారా మీరు
నేను టెంపుల్ కి ఎవ్రీ వీక్లీ వన్స్ తాను మండే ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ వెళ్ళాలి
ఓకే
శివాలయం కి వెళ్తాను
మీకు ఎక్కువ ఏ దేవుడు అంటే ఇష్టం ఓకే ఓకే ఓకే
శివాలయంకి వెళ్తాం మా ఊర్లో గంగమ్మ జాతర బాగ చేస్తారు
ఒకే
నైన్ డేస్ అనమాట ఒక వన్ డే ఒక అలంకరణ ఉంటది బాగా ఉంటది గంగమ్మ పూలతో పల్ల బాగ అలంకరిస్తారనమాట అమ్మని
ఓకే
మేము ఒక్క రోజు వెళ్ళి పొంగలి పెట్టుకొని వచ్చేసి
హు
చేస్తాం అనమాట జాతర బాగా చేస్తారు
ఒకే మా సైడ్ కూడ చాల బాగ చేస్తారు సంక్రాంతి హలో
మా ఊర్లో సంక్రాంతి బాగ చేస్తారు సిస్టర్ త్రీ డేస్ చేస్తారు
ఉ
ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషల్ ఉంటది ఫస్ట్ డే బోగి అందరం ఒకే చోట వేస్తాము ఏంటి అంటే ఇట్ల టౌన్లలో ఒక్కొక్క ఇంటి దగ్గర కాకుండ అందరు కలిసి ఒకచోట వేస్తారు భోగి
ఒకే
నెక్స్ట్ డే గుడ్లు పెట్టుకుంటారు పెద్దలకి గుడ్లు పెడతాము తర ఎలాగా థర్డ్ డే చ్చి ఆవులు తరుముతారు ఇంట్లలో ఆవులు అయితే ఉంటాయి కాబట్టి బాగ చేస్తారు
ఆ బాగ ఫుల్గా బ ఎంజాయ్ చేస్తారు
అసుశువాల్ దీపావళివు ఉగాది అంత నార్మల్ గా సంక్రాంతి బాగ చేస్తారు
ఒకే అ
ఓకే సిస్టర్ బాయ్
ఓకే సిస్టర్ బాయ్